ఎఫ్
హలో ఏం చేస్తున్నారండి?
ఏం లేదండి. నిన్న వర్క్ ఓయివచ్చినా ఇవాళ కొంచెం ఫ్రీ ఉన్నా అయితే ఇంట్లోనే ఉన్నా అండి.
ఓకే అయితున్నాయండి ఫాస్టింగ్స్ ఉంటున్నారా మీరు? ఫాస్టింగ్స్ ఉంటున్నారా అండి మీరు
ఫాస్టింగ్స్ లేదండి కొంచెం హెల్త్ ఫీవర్ వస్తే దాని వల్ల లేకుండే అండి కొన్ని రోజులు
ఓకే ఎన్ని చేసింరండి ఫాస్టింగ్స్ మరి
ఫాస్టింగ్స్ ఏం చేయలే.
ఎందుకండి మీ దాంట్లో అది సాంప్రదాయం కదండి.
మా దాంట్లో సాంప్రదాయం గాని కాలే అండి. అది ఎట్లా అంటే ఉండేటోళ్లే ఉండగలరండి. ఇగ మాతోని కొంచెం కాదా కాదని చెయ్యలేదండి.
అవునా ఇంకా చెప్పండి పొద్దుగాల ఎప్పుడు లేస్తారండి మీరు
మార్నింగ్ నైట్ నేను వన్ ఓ క్లాక్ వన్ థర్టీకి పండుకుంటా అండి. అంకోసం మార్నింగ్ భా పిల్లలకి స్కూల్ తీసుకోపోడం ఉంటాంది కదండి దానివల్ల నేను సెవెన్ సెవెన్ థర్టీకి లేసస్తా లేసిన తర్వాత మా ఆవిడి చేస్తది పిల్లగాలని రెడీ చేస్తది స్నానం చేస్ స్నానం చేపిస్తే ఉంటది వాళ్లని రెడీ చేసి టిఫిన్ తినిపించే వరకు ఎయిట్ థర్టీ అయిపోతది ఎయిట్ థర్టీ ఇంటికి పిలగాలని తీసుకుపోవడు ఉంటది ఎట్ తీసి ఎయిట్ థర్టీ తీసుకపోయి నేను నైన్ ఓ క్లాక్ కి గిడ్స పెట్టి మళ్ళీ వచ్చిన తర్వాత నా వర్క్ ఏమి ఉన్నదో. అది చూసుకుంటా అండి.
ఉహుమ్ మార్కెట్ కి వెళ్తున్నారా అండి షా కూరగాయలు తీసుకొస్తున్నారా?
అవునండి వెళ్తా కదండి టూ డేస్ ఒకసారి వెళ్తనే ఉంటా కూరగాయలకి
కూరగాయల రేట్లు మరి. కు
కూరగాయల రేట్లు, ఇప్పుడు తగ్గినాయండి. మన్నట్టు, ఇంతక ముందు టమాటాలు వంద రూపాయలకి. కిలో ఉండే. ఆ ఇప్పుడు, పది రూపాయలకి కిలో అయినాయి.
అవునా అండి? ఇంత తక్కువైనయ్యా.
తొంభై రూపాలు తక్కువైనయ్. పది రూపాల, కిలో టమాటా అయింది. వంద రూపాలు కిలో టమాటా.
ఉహూ, అయినాయండి? ఫెస్టివల్ షాపింగ్ అయిందా మీయి?
కాలే అండి. చేయాలి ఇం కాలేదు. ఇంక కొంచెం వర్క్ లా బిజీ ఉండి.
ఓకే, ఏం తీసుకుంటారాండి మీరు?
నేనా అండి? నేన యితే షర్ట్, ప్యాంట్ తీసుకుంటా అండి. శాతం, ఇంట్లో లాల్చి. కి ఉన్నాయి. నమాజ్‌ కూ లాల్చీ ఏసుకున్నత, వచ్చిన తర్వాత మళ్లీ డ్రెస్.
ఆ, రో. ఈ, ఈద్ రోజు ఏం చేస్తురండి? మీ ఏం చేస్తారు అండి మీరు?
రంజాన్ రోజు ఏం చేస్తారు? ఇంట్లో బిర్యానీ జేసుకుంటారు, బిర్యానీ జేసుకుంటారు. లేకుంటలు కొందర్ బగారా జేసుకుంటారు, చికెన్ జేస్తారు. హ్మ్మ్, కోడూ కొన్ మటన్ జేస్తారు. హ్మ్మ్, స్వీట్ శేవాలు జేస్తారు స్పెషల్ గా. స్పెషల్ గా ఏం. అయినకూడా చేయకుండా కూడా, శవాలు అయితే పక్క జేస్తార్.
శవాల అంటే, షీర్ ఖుర్మా అండి.
షీర్ కు, ఆ షీర్ ఖుర్మా.
ఓకే, ఓకే.
ఆ షె, షీర్ ఖుర్మా నే రైట్.
ఉహూ, నాగ గూడా తెలిసేనండి. నేను గూడా. ముస్లిమ్స్ రకంగా ఉంటాయండి కదా అండి, పా సంప్రదాయాలు.
ఆ ఆ, ఊ హ్మ్మ్. మీరేం జేస్తార్ అండి?
నేను గు. మా దాంట్లో గూడా ఇంట్లో షీర్ ఖుర్మా చేసుకుంటారు. ఇంట్లో బ్రియా, బిర్యానీ ప్రిపేర్ జేస్తాన్, జేసుకుంటారు. బిర్యానీ అనేది ఆప్షనల్ అండి. మా ఎక్కువ శాతం అయితే, బిర్యానీ వోన్డుకోరు బగారా రైస్ చికెన్ వోన్డుకుంటారు. బిర్యానీ ఆప్షనల్ మాకు ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, కానీ షీర్ ఖుర్మా. చిన్న చిన్న ఇళ్లాల్లో కూడా షీర్ ఖుర్మా వండుకుంటారు ఆ రోజు. ఆ రోజు తీపి చేయాలి అన్నట్టు. ఇంట్లో వచ్చిన వాళ్లకు, టీపీ చేసి పంపాలన్నట్టు. టు, మా సాంప్రదాయం. ఇంకా మూగోలు అయితే పొద్దుగల లేసి, స్నానం చేసి. బట్టలు, కొత్త బట్టలు ఎసుకొని. షూలు గూడా కొత్తాయి కొట్టుకు కొనుకుంటారు. చెప్పులు గూడా కొత్తాయి కొనుకుంటారు. అందరూ ఫెస్టివల్ రోజు అని తీస్క్ ఈద్ దగా వెళ్తా. మూగోలు అందరూ.
అవునండి, అందుకు వెళ్లి కలుస తారు.
అవును, అవును ఈద్ గా కెలి. అక్క ఇక్కడ దే నమాజ్. అయినంకా నే, అప్పుడు ఈద్ ముబారక్ అని అందరినీ కలుస్తారు.
ఆహా, అట్లానా. మేహా మీరు. మీరు హౌస్ వైఫ్ ఆ? ఎట్లా అండి.
లేదండి నేను, హౌస్ వైఫేనండి. ఇంట్లోనే ఉంటానండి.
మరి ఏమన్నా జాబ్ చేస్తారా, అండి మీరు? ఇట్లా.
ఏ చెయ్యనండి. ఇప్పుడు ప్రెజెంట్లీ అయితే, నాకు ఏం జాబ్ అయితే అవసరం లేదు. పిల్లల్ని చూసుకోడం, ఇల్లు చూసుకోడం.
హ్మ్మ్, ఇది కార్య జాబు ఏమన్నా?
అంటే, కార్యాలో ఉన్నా అండి నేను. కార్య యాప్ లో ఉన్నా, అందుకే మీకు కాల్ జేశిన అండి. కార్య యాప్ ద్వారానే మీకు కనెక్ట్ అయినానండి నేను
ఇదే చేస్తారా? ఇంకేమైనా చేస్తారా ఇంట్లో అని,
ఏ లేదండి, ఏం చేయను. ఓకే మార్కెట్ లో మ మరి ఏం ట్రెండ్ నడుస్తుందండి బట్టలది.
బట్టలది ఏమున్నదండీ ఇప్పుడు కొన్ని షాపులలో ఎట్లా ఇచ్చిండ్రన్టే థౌజండ్ రూపీస్కే, ప్యాంట్ షర్ట్ ఇచ్చిండ్రు ఆఫర్ రంజాన్ ఆఫర్. ఒక మన ఇక్కడ కుర్బాన్ అనేది షాప్ ఉన్నది. దాని పక్కన ఇంకో షాప్ ఉన్నది వాళ్ళది అయితే వా థౌసండ్ రుపీస్ కి ప్యాంట్, షర్ట్ ఇచ్చిండ్రు. మళ్ళా ఇంకొక షాప్ ఉన్నది. బ్రదర్స్ అని ఫ్రెండ్షిప్ ది అక్కడొక్క షాప్లోయండి సిక్స్ హండ్రెడ్ కి ప్యాంట్, ఫోర్ హండ్రెడ్ కి షర్ట్. లే త్రీ హండ్రెడ్ కి షర్ట్, ఫైవ్ హండ్రెడ్ కి ప్యాంట్ ఇట్లా ఆఫర్ పెడతారు. పెట్టిర్రు. ఇంకా, మన ఇంకో షాప్ షాపింగ్ మాల్ ఉన్నాయి. దాంట్లో ఎట్లా అంటే ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ ఇచ్చిండ్రు. సప్న షాప్ ఇంకోటి భాగ్యలక్ష్మి అంటే కూపన్ ఇస్తాండ్రు కొందరు. కూపానిచ్చి కూపన్ తోనేంది టూ థౌజండ్ తీసుకుంటే, దాని కూపన్ ప్రకారం
ఓకే. ఓకే. ఇంకా చెప్పండి.
షాపింగ్
చెయలేదండి. మేము కూడా చెయ్యాలి. ఇక టైం దొరుకుతలేదు మా హస్బెండ్ కి.
ఆ
ఏ ఇప్పుడు ఎయిట్ డేస్ ఉన్నాయి కదండి. ఒక వారం ఉన్నది కదా ఫెస్టివల్ కి.
ఉ ఉ ఊ
పలెళ్ళి తీసుకొని వస్తాం పిల్లది అయిందండి. పిల్లలకి తీసుకున్నాం.
మ్
మా ఆయన తీసుకోలే, నాకు నేను కూడా తీసుకున్నా.
మ్
మా ఆయనే తీసుకోలే, మా ఆయనే ఒక తీసుకుంటే అయిపోతాది షాపింగ్.
మ్, మీరు మీ ఎట్లా మమ్మీ ఊ మమ్మీ వాళ్ళ ఇల్లు ఎక్కడ? కొంచెం దూరంంలోనా దగ్గర ఉన్నారా మీ
అంటే మమ్మీ వాళ్ళ ఇల్లు మాకు దగ్గరగానే ఉంటాదండి. మీకు కర్రీస్లో ఏమి ఇష్టమండి?
నాకు మటన్ అండి.
మటన్ అంటే ఇష్టమా అండి?
మీ మీ అమృషమండి
ఏం మటన్అండి?
మేకా మేకా
మేక మాంసమా? ఓకే. ఓకే. మీకు బిర్యానీలు అంటే ఇష్టం ఉంటయా అండి.
ఆ ఉంటాయి కదాండి.
ఇంకా ఫ్రూట్స్ లో ఏమి ఇష్టమండి మీకు.
ఫ్రూట్స్లో అరటి పండు అండి.
అరటి పండు ఇష్టమా అండి మీకు? ఓకే. అరటి పండు ఎనర్జీ ఫుడే కదా?
ఎనర్జీ ఫుడే గాని, ఎవ్రీ మార్నింగ్ వన్
తింటారా అండి మీరు?
దయఅండి
అవునండి హెల్దీ ఫుడే అది ఆ నేన్ నేనండి బొద్దుగాల ఏమంటే అన్నమే తిన్నానండి.
ఊహుం
హుమ్ ఆ నవే మా అంటే మా నాన్న అన్నంని తాల్పేషెండు
అచ్చా
తాల్ప వేసినాంక అది వేడి వేడి అన్నమే తిన్నా నేను
మంచిది అట్లనా ఇప్పుడు మరి లంచ్ ది
లంచ్ ది అండి బెండకాయ కర్రీ జెసింది మా మమ్మీ ఆ బెండకాయ కర్రీ అన్నం వండిది మా మమ్మీ అది ఎర్లీగా తిన్నా తినాలిగా
మార్కెట్ మీరు వెళ్తారా మీ ఆయన వెళ్తారా అండి.
మార్కెట్కి ఎక్కువ శాతం మా హస్